బాగున్నారండి
ఆ బాగున్నామండి మీరు
ఆ బాగున్నామండి ఇంకా కాలేజీకి వెళ్ళారా ఈరోజు
ఆ వెళ్ళామండి చెప్పండి
అవునా ఈ రోజు వాతావరణం చాలా చల్లగా ఉంది కదా వర్షం పడేటట్టుగా ఉంది కదా మరి మీకు పడిందా వర్షం
లేదండి ఇక్కడ కొంచెం ఎండగానే కాస్తుంది
అవునా ఉష్ణోగ్రతలు చాలా తేడాగా ఉన్నాయి మా ప్రాంతాన ఒక రకంగా మీ ప్రాంతాన ఒక రకంగా మాకు ఇక్కడ వర్షం పడిందండి అందుకే చాలా చల్లగా ఉంది
అవునండి నేను కా నేను కాలేజ్ అయిపోయాక వచ్చేటప్పుడు చాలా ఉసోగ్రతన్ చాలా పొల్యూషన్ చాలా ఉందండి అస్సల బస్సెస్ నుంచి ఆ వే వాహనం వాహనంవి చాలా చ చాలా ఉష్ణోగ్రతం చాలా అవుతుందండి పొల్యూషన్ చాలా అవుతుంది ఇక్కడ.
కాలల్లో అలానే కదా మొత్తం వాహనాల నుంచి వచ్చిపోగా ఆ ఇంకా దుమ్ము, ధూళి ఇవి మన ఉష్ణోగ్రతని చాలా దెబ్బతీస్తున్నాయి. మన ఆరోగ్యం కూడా పాడవడానికి ముఖ్య కారణం అవే కదా అసలు. అసలు ఏం బాగుండదండి అంతా పట్టణాల్లో అయితే ఎప్పుడు పోగా ఉ ఉంటది ఇంకా చిన్న పిల్లలకు కూడా ఆ చాలా హెల్త్ పరంగా, ఆరోగ్య పరంగా సమస్యలు వస్తాయి కదా.
అవునండి అస్ తలు శుభ్రతగానే ఉంచారు. ఇక్కడయితే శుభ్రత తగ ఆ పట్నం అంటే శుభ్రత కొత్తగా ఉంటది లైలాన్ మీ అందరూ పాంపటేట్లాగా చెప్తూ ఉంటారు. కానీ అక్కడ ఏం ఉండవండి అంత పొగ, ధూలి, దుమ్ము, ధూలి అ ఇవ్వే ఉన్నాయండి ఇటు
అవునండి అవి అసలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయండి. అదే పల్లెటూరులోనే అయితే మంచి పచ్చని పొలాలు, చెట్లు అందులో వేప చెట్టు నుండి వచ్చే మంచి ఆక్సిజన్ ఇది మనకు అంది మనం చాలా ఆరోగ్యంగా ఉం తామసలు ఎలాంటి హెల్త్ ఆరోగ్య సమస్యలు రానే రావు కదా. ఈ వాతావరణంలో ఇలాంటి మార్పులు వస్తాయి.
దీని వల్ల వాతావరణం కూడా దెబ్బతింటున్నా యి. స్
అవును చాలా దెబ్బతింటున్నాయి అసలు. మళ్ళీ ఈ ఇలా వాతావరణం కర లేకనే కదా మనకు వర్షాలు కూడా ఈ మధ్య సమయానికి కురవక రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కదా.
అవునండి చాలా బాధపడే వాళ్ళు రైతు వాళ్ళే పంటలు చేతికి రాకుండా ఎంత కష్టపడి చేసినా కూడా పంటలు చేతికి రాకపోతే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది కదండి.
చేయబట్టే కదా మనకి వర్షాలు టైం కు కురవట్లేదు. అసలు ఇంకా నాకు ఉ ఉమ్ చు చుట్టుపక్కల మనం చెట్లని నాటడం కూడా చాలా మంచి పద్ధతి. అది మనం చెట్టు నాడితే కూడా మన రా రాబోయే తరానికి కూడా మనం ఒక దారి చూపించిన వాళ్ళం వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం కదా అసలు.
అవునండి విద్యార్థులు కూడా చెప్తారు కదా. ఒక ఎంత చెట్లు నాటడం వల్ల మనకి ఎంత ఉపయోగాలు కూడా వాళ్ళు కూడా చెప్తా చెప్తూ ఉంటారు. మనం చేస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు కూడా నాటుతారు. భవిష్యత్తు కూడా మంచిగా ఉంటది కాండి భవిష్యత్తు కూడా మంచిగా ఉంటదు వచ్చే వచ్చే కాలం
అవును మనకు మొక్కలు నా తరగడం వల్లనే కదా మనం ఇంకా ఆరోగ్యంగా ఉంటాం. వాటి నుంచి వచ్చే కూరగాయలు, ఇంకా పండ్లు, ఫలాలు ఇవి బయట మార్కెట్ లో కొందామన్నా కానీ వాళ్ళు అంత ధరలు ఎక్కువ ఉన్నాయి అంగ్ ఇక మనం కొనలేకపోతున్నాం కదా మధ్య తరగతి వాళ్ళం ఇంకా మనం పండించుకొని తింటే మన ఆరోగ్యం ఈయన్ని కూడా చాలా బావుంటది అసలు
అవునండి మీరు చెప్పింది నిజమే పండ్లు కన్నా ఏ ఏ మనం తిండి కన్నా పండ్లు ఎక్కువ తింటే పోషకాలు కూడా ఎక్కువనే ఉంటాయి. పండుతో అన్నం తిని ఇంకా అరుగుతది కూడా మనం అన్నం తిన్నాం క పండు తింటే ఆ బనాన్ బనానా తింటే ఇంకా మనకి మంచిగా అరుగుతుంది అంటారు
అవును ఇంకా బనానా తోటలు ఇలా అన్ని రకాల చెట్లు పెంచుకుంటే కూడా మనం వాతావరణాన్ని కాపాడన వల్లం అవుతాము అది మంచి మంచి పచ్చదనంతో మన ఉంటే మన ప్రాంతం మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము కదా అసలు
అవునండి గ్రామంలోనే ఎక్కువ వసతులు బాగుంటాయి పట్టణం కన్నా
అవును ఇంకా పట్టణాల్లో అసలు ఆ కాలుష్యం పొగ ఆ ఈ ఇవే కదా వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయి అసలు
అవునండి కానీ అక్కడైతే అలా కాదు కదండి మంచిగా ఆవులు ఉంటాయి ఆవులతోని మంచిగా ద్దునుతారు ట్రాక్టర్లు తో ఏదో అప్పుడప్పుడు ట్రాక్టర్లు అంటారు కానీ ఎక్కువ అయితే ఆవులతోనే దున్నిస్తారు మంచిగా అట్లాంటి పో
చెడుపోగాలి లేకనే కదా పట్టణాలో వాళ్ల కంటే పల్లెల్లో ఉండేవాళ్లే ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు ఇంకో మంచి మంచి కూరగాయలు మంచి ఎలాంటి రస రసాయనాలు కూరగాయల మీద పండ్ల మీద పడని రసాయన ఉండే పండ్లు కాకుండా మంచి తాజా పండ్లు తీసుకొని వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు అసలు
అవునడి మనం తింటేనే కదా అండి మనకి బలం ఉంటుంది శక్తి ఉంటుంది చేయడానికి ఏ పనైనా
మనం కూడా మనమంతుగా అసలు రకరకాల చెట్లు మనకి సాధ్యమైనంత వరకు మన చుట్టూ ఖాళీ స్థలంలో నాటడం కూడా మనం అసలు చాలా మంచి పని చేస్తున్నట్టు మన సమాజానికి
అవునండి చెప్తుంది నిజమే ఈ ఇంకా చెప్పాలంటే ఈ కాలుష్యం వల్ల ఋతు ఋతువులు కూడా వచ్చే ఋతువులు ఆ ఋతువులో కూడా ఎప్పుడు ఎలా ఉంటాయో కూడా తెలియట్లేదు ఈ పట్ణంలో ఋతువులు ఋతువులు కూడా మారుతున్నాయి ఎండాకాలం లే ము వష పడడం వర్షాకాలంలో ఏమో ఎండకాయడం ఇలా ఇలా అవుతుంది వాతావరణాలు పట్టణంలో
మన వాతావరణం తిబ తినడానికి ముఖ్య కారణం మన వాహనాల్లో నుంచి వచ్చే పొగ కాలుష్యం అది అది దాని వల్లనే కదా అది వాతావరణంలోకి చేరి మనకి వర్షాలు రాకుండా అడ్డుకుంటుంది మన ఓజన్ పొర అనేది దెబ్బతి తినడానికి కారణం అదే కదా
అవునండి ఇంకా చెప్పాలంటే ప్లాస్టిక్ క్ ఎక్కువ అయిపోతుంది పట్టణంలో ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ వాడడము నీటిలో పడేయడం కాల్చి వేయడం ఇలా కాల్చి వేస్తే ఇంకా ప్రకృతిలో ఇంకా గ్లోబల్ వార్మింగ్ ఎక్కువయిపో పోడం ఇదంతా దెబ్బతింటుంది కదా అండి
అవును ఈ ప్లాస్టిక్ కవర్లు వాడడం కూడా మనం అసలు దాన్ని నివారించాలండి ఈ మనం కూడా అలా చేస్తే మన రాబోయే తరానికి కూడా మనం ఒక మంచి ఉ సమాచారం అందించిన వాళ్ళం అవుతాము ప్లాస్టిక్ అనేది చాలా వరకి మనకి హానికరం కదా అందులో మనం అది కూడా మన పొల్యూషన్ క మన వాతావరణానికి దెబ్బతీసి ఒక రకమైన కారకం అవుతుంది కదా
ప్లాస్టిక్ వల్ల చాలా ఆ అ మనకి ఆరోగ్యం కూడా కరాబ్ అయ్యే ఖరాబ్ అయ్య ఖరాబ్ అవుతుందండి అలా వాడితే
అవునండి మనం మంచిగా చెట్లను పెంచుతే ఈ వేసవికాలం రాగానే మనం మంచిగా మామిడి చెట్లను పెంచుతా అవి మనకి మామిడి కాయని ఇస్తాయి ఆ చెట్ల మధ్యలో చల్లని గాలి అందులో మనం మంచి గాలిని ఆసు ఉపాదించవచ్చు మనకి ఎలాంటి కాలుష్యం రాకుండా మన ఆరోగ్యం కూడా చాలా చక్కగా చూసుకోవచ్చు కదా
అవునండి ఇక్కడ అయితే పట్టనంలో అయితే చ ఇలాంటి చల్ల గాలి లేదు స్వచ్ఛమైన గాలి కూడా ఉండట్లేదు మొత్తం ఏమన అంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ే ఉంది మొత్తం ఇక్కడంతా ప్లాస్టిక్ కవర్లు వాడటకం ఎక్కువ
ఇంకా మనం మంచి గాలి పీల్చుకోవాలంటే అసలు మన వంతుగా చెట్లను కూడా మనకు సాధ్యమైనంత వరక నాటుతనే మన రాబోయే తరానికి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం మన పిల్లలకి భవిష్యత్తులో మంచి మ జరుగుతుంది కదా మన అన్నిటికంటే మనం ఆరోగ్యమే కదా చాలా విలువైనది
అవునండి ప్లాస్టిక్ వల్ల చాలా అనౌగ్యకరం అనౌ ఇంకా మనకి ఆ సమస్యలు కూడా వస్తున్నాయి పిరితిత్తులని ఇవ్వని కొంతమందికి చాలా బాధపడుతున్నారు దాని వల్ల కూడా
అవును ఇప్పుడు మనం ఈ ఇది పొగా పీల్చుకోవడం కల వలనే కదా ఊపిరితితులు దెబ్బ తినడం క్యాన్సర్ రావడం ఆ అది మనం పీల్చుకోవడం చాలా చెడ్డగాలి కదా అందుకే మన ఆరోగ్యం చాలా దెబ్ త తింటుంది ఇప్పుడు ఇప్పుడు ఒక వయసు రాకముందే కదా మా అందరు ప్రజలు ఆరోగ్యం పరంగా శ్రధ లేకపోవడం వలనే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కదా అది వాతావరణంలో వచ్చే మార్పులకే ముఖ్య కారణం అవుతుంది కదా అండి
అవునండి ఎంత చదువుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళు అదే చేస్తారు ఎంత చదివినా ప్లాస్టిక్ వాడకూడదు ఇలా అని చెప్ప చెప్పినా కూడా మళ్ళీ అదే ర రీసైకిల్ చేసి మళ్ళీ వాడుతూనే ఉంటారంండి అన్ని ఎన్ని చెప్పినా మారారు కొంతమంది అయితే
మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం కూడా చాలా తప్పు ఆ చెత్త కూడా మన వాతావరణంలో వచ్చే మార్పుల్ని ఉష్ణోగ్రతల్ని అన్ని దెబ్బతీస్తుంది అది ఒక పద్ధతి గల ప్లేస్ ఇట్ లో మనం పద్ధతి పాటించాలి అది కూడా చాలా తక్కువ అవుతుంది కదా
అవునండి ఇంకె ఇట్లా మార్పులు తేవాలంటే వేరే వేరే దేశాల్లో చేస్తారు కదండి చెత్త వేస్తే నేరం జరమాన జరిమాన కూడా వేయాల ఇలా వేస్తే మా ఇలా వేస్తేనే వింటారేమో నాకు తెలిసి
అవును అలా చేస్తేనే ప్రజలు కూడా ఆ జాగ్రత్తగా ఉండి చేస్తారు కావచ్చు వీళు ఇలా చేయబట్టే కదా మన వాతావరణంలో చాలా మార్పులు వచ్చి మనకి వర్ష కురవడం లేదు ఎండలు కూడా చ చాలా బాగా ముదిరిపోయి కొడుతున్నాయి కదా
అవునండి చాలా అసలు వాతావరణాలు కూడా చాలా మారిపోతున్నాయండి
అవునండి ఇంకా మనం కూడా మన రాబోయే తరానికి మనం మంచి చేయాలంటే మంచిగా చెట్ల నాటుదాం అండి సరేనా అండి
అవునండి మన వంతు కాకుండా ఇంకా వేరే వాళ్ళకి కూడా చేపిస్తే మన కూడా వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు ఇగో అలా పెరుగుతూ ఉంటుంది అలా చెట్లు నాటు కట్టడం వల్ళ వాళ్ళుగూడ
అవును మనం ఇక నుండి చేద్దామండి సరే అండి మరి క
ఆ సరే అండి సరే అండి నేను కూడా వుంటాను మరి అ